లో హలో నాన్న బుక్స్ తెచ్చి ఇక్కడ కూర్చోన్
హలో
హలో ఆ విన్పడ్తాందర హలో
హాలో
ఆ వినపడుతాంది కళ్యాణి మాట్లాడు
హలో
హలో
ఆ అక్క
ఆ వినపడ్తాంది
హాలో ఇన్ బ ఆ ఇన్బడ్తాందా అక్క
ఆ
ఆ ఆ ఏంది ఇప్పటిదాకా వాళ్ళి ఇంట్లోనే ఉన్నారా
ఆ ఇందాకళ్ళ రాాకున్నాం వన్నె
అవును ఉన్నారా
ఉహు ఇవల్ ఏం చేసిండ్రు వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిండ్రు మీరు ఒట్టిగ్నే కూర్చున్నాం రా
రే పిల్లి ఇలా కూర ఇలా కూరలు పటుడే ఇట్లా
ఆహా కూరల్ పట్టడానికి పోయిండ ఆడ్కి
ఆదె పెళ్ళి కదా ఇవాళ వడుగు కూరలు పటుడు అన్ని ఉంటాయి కదా పెళ్ళ కొడుకు
ఆ అదేలేే రేపు పెళ్ళికి పోతండ్రా మరి
అదే పోదామ్మా అనుకుంటన్నాం ఏటు నాగారం పొద్దున్న ఏడు గంటల్కే నంట పెళ్లి
ఆ అదే అదే ఏడు గంటల్కే ఉంది మాకు కూడా కార్డుచిరు
ఆ అదే ఏడు గంటల్కే ఏనాంటా మరి బస్సు అట పోదామా అని అనుకుంటానం
అదేలే
ఉ
మళ్ళా ఆదివారం రిసెప్షన్ ఉంది కదా
ఆ మల్లా శనివారం సత్యనారాయణవర్తం
ఆ సేనివారం వర్తమ
ఆ
ఎప్పుడో చెప్పే మీ కూడా కాార్ట్లు ఇచ్చిరా ఇట్లా బొట్టు పెట్టొచ్చిరా
బొట్టు చెప్పిరక్క
ఆహా మీకు అట్లా చెప్తారు కదా డప్పుల్తోటి
ఆ డబ్ప్పుల తోటి కాని వాళ్ళ డప్పులు రాకుండా మామూలుగాచ్చిబొట్టు చేప్పీరు
అట్లనా ఆహ
రాలేదు కదా నిన్న రాలేదు కావచ్చు సప్పులుళ్ళు ఇవాళ ఇయళ వత్తారు కదా నిన్న రారు కదా ఉమ్ మామూల్గానే అయితే అందరు సాయంత్రం పెట్టుకుంట్రారు వీళ్ళు సాయంత్రం కొంచెం రిలీఫ్ ఉండాలన్ని పోద్నే పెట్టుకున్నారు
ఆ పెళ్ళి పొద్దున వెట్టుకున్నరా?
అట్లా కాదు, ఈ వడుగు కూరలు పట్టి అందరు నైట్ పెట్టుకుండ్రు.
నైటే ఉంటదా?
ఆ
అవునా
వీళ్ళే నైట్ అంతా ఖాళీగా ఉండొచ్చని పొద్దున పెట్టుకున్నారు.
ఇంగ పొద్దున్నే పెళ్లి కదా మళ్ళీ హడావిడి ఉంతాదనేమో
ఆ హడా వి నిండుకు దాకా పెట్టుకున్నారు.
అదే లే ఇగ హ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు మంచిగా
ఆ రెస్ట్ తీసుకోవచ్చు అని
హ్ అదే అదే అందికే అట్లా పెట్
ఏటునగరం అంట బస్సు లేనట
మ్ అందరూ పోతాండారా మరి మీరు ఎవరెవరు స్వాతి అంటీ నువ్ అందరా హలో హలో